ఏం చేస్తున్నరండి
చేస్తున్నారు
మేము బయట కూర్చొని ముచ్చట్లు పెడుతున్నామండి
అవునా అండి నేను లోపల వండుకున్నా అండి వేం
అవునా అవునా మరి రంజాన్ పండగ గదా అండి సేమ్యా చే పడుకాండి
గురించి నాకు తెలవదు చెప్తారా అండి కొంచెం
అంటే మా ఇంటి పక్కన మా వాడకి చాలా మంది ఉంటారు ఈ దువేకులోళ్ళు అంటారు చూడండి
ఆ అవునండి
వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్ద గిన్నె ఒక ఎనిమిది తొమ్మిది కేజీల గిన్నె పెడతారండి పెద్దదీ దాన్నిండ చేస్తారు దాన్నిండ చేసి సేమియా వాళ్ళు పొద్దున్నే లే వాళ్ళు నెల రోజులు ఒక పొద్దుంటారండి పొద్దున నాలుగు గంటలకు ఆ నెల రోజులు పడతారు ఒక్క పొద్దు హ్మ్ ఒక్క పొద్దు అంటే పొద్దున నాలుగు గంటల వరకు తింటారు అనమాట తిని మళ్ళ సాయంత్రం ఆరు ఇక అలారం మోగుతది ఆ అలానే దాచి పచ్చి ఊము కూడా ఆ మ మంచిని ముట్టుకోవద్దు ఊమ్ కూడా వాళ్ళ ఊమ్ కూడా మింగొద్ అనమాట ఓ అంత ఖచ్చితంగా ఉంటురండి వాళ్ళు తీసుకుంటరండి సాయంత్రం ఆరు దాటినాక మళ్ళా తింటారు మళ్ళీ నైట్ తింటారు మళ్ళ తెల్ల ఎ నాలుగింటికి మళ్ స్నానాలు చేసి రెడీ గా ఉంటారు అల్లారమ్ మోగంగానే మళ్ళ స్టార్ట్ ఇగ అందరు ఉంటారు మా ఫ్రెండ్స్ కూడా ఉంటారండి అక్కడ మా ఊలో ఆ అయితే మీరండి
మా ఊర్ల ఎవరు ఉండరండి
అవునా మా ఊళ్లో ఉన్నది కాబట్టి మా ఇంటి పక్కిళ్లు కూడా వాళ్ళదే అయితే వాళ్ళు బాగా పెద్ద గిన్నె పె ట్టి అందరికి పోస్తారు అనమాట వాళ్ళకి అదే కదా సంతోషం అందరి పెట్టడమే అందరికి పోస్తారు మొత్తం బాక్స్లా పంపిస్తా ఉంటారు పెద్ద పెద్ద ఇల్లలా మా ఇంటికి అయితే కనీసం ఒక పది పదిహేను మా పంపిస్తారు అన్ని ప్యాకెట్లు పంపితారు అందరు ఇక ఆవాడికే ఉన్నారు కాబట్టి అందరు ఇచ్చిపోతారు బాక్సులు పంపిస్తారు అక్కడ ఉంటే సేమ్యాలు తినలేక చచ్చిపోవాలండి మనకు వాళ్ళఅందరు పంపించింది కేజీ రెండు కేజీ లైతదండి అక్కడ ఉంటే బాగ్ చేస్తారు లాస్ట్ సారి నేను అక్కడే ఉన్నా అండి మా బాబు చిన్న బాబు అని ఫుల్లు తిన్నం
అంత మంచిగ చెప్తారా మీయాడ
ఆ చాలా మంది ఉన్నారు కదా పెడతారండి బాగానే పెడతారు అమ్మ వాళ్ళు అందరితోన్ మంచిగుంటారు కాబట్టి పెడతారు ఇంగ బాక్సు లో నిండ బాక్సుల నిండ పంప్పిస్తరు తినలే క్క పిచ్చిలేస్తాదండి అక్కడ ఆ ఇక్కడ అయితే కనీస రంజాన్ అనే విషయం కూడా గుర్తుకుందా గుర్తుకులేదా అండి ఊళ్ళ జనానికి
అవునండి మాఊ లో గుర్తుకుండ ఎవరికి పండుగ అంటే పండుగ
అంటే నేనైతే ఇయ్యల్లాలకు కూడా చల్లలేదండి ఆ పండుగా కొంచం గుర్తుకే లేదు నాకు అది కూడా ఎందు గుర్తుక వచ్చినా పొద్దున్నలేసి నా కడడుకు మరిగాం లే కాబట్టి అరే బల్లేదు ఎందుకు లేదు రంజాన్ పండగ అని అప్పుడు గుర్తుకొచ్చిందని అప్పుడ దాక బడిలేదనే విషయం గుర్తుకులేదు
మా మీ కూడార్లేదా అండి
అవున
తిన్నరాండి అన్నం
తిన్నా తిన్నా ఇంతసేపే తిన్న అండి తిన్న కోడు గుడ్డు కర్రీ చేేసిండు తిని ఇగ ఉట్టిగనే కూర్చున్న అట్ల సేమీయా మాత్రం వాళ్ చేసేది బాగుంటది వాళ్ళ కుడకల కానుండి అన్ని బాదం కిస్మిస్ గిడిపప్పు సేమియా ఒకటే చేసుకుంటరండి సేమియానే స్పెషల్ సేమ్య ఒక్కటే చేస్తారు మళ్ల ఏంటంటే అ చికెన్ కూడా తెచ్చ మ్రో తెచ్చుకు తెలియదుద అన్నమాట ఇట్లా డౌట్ నాకు గానీ సేమియా మాత్రం పెద్దగా అందగడతారు పరీక్ష అండగడతారు
ఆఓహహో
అంత పెద్ద గిన్నె పెట్టి ఓ ఎన్నిది ఎస్తారు మస్తు తెచ్చి పెడతారు అన్ని వరొక్కటిస్తారు వాళ్ళ ఒక పది రకల ఐటమ్స్ ఎస్తారు వాళ్ళు
అంటే